చెప్పండి ఆ వచ్చింది.
అదే నేను వస్తాలేదు ఏందా అని చూస్తున్నా అట్లనే
వచ్చింది వచ్చింది నేను యాప్ వోపన్లో లేదా చూస్తే మరి కాల్ వచ్చింది చూ చేద్దాం
హ్మ్ అదే అట్లా ఇల్లు ఇల్లు ఓపలింగ్ అట్లా చేస్ స్తే మా సైడ్ ఫస్ట్ ఆ అదేమంటారు సత్యనారాయణ పూజ, హోమం హోమం చేస్తారు ఇప్పుడు ఇప్పుడు ఇంటి లగ్గ మనేసి ఇప్పుడు సీతారాముల కళ్యాణం చేస్ స్తారు శివ పార్వతుల కళ్యాణం జేస్తారు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కర సంప్రదాయాన్ని బట్టి ఒక్కొక్కరు చేస్తరునమాట ఇంకా ఆవును ఇంట్లో అడుగు పెట్టించడం
ఆ
తెల్సా అవును ఇంట్లోకి తీస్
అవునవును మా సైడ్ కూడా చేస్తారు ఆవునయితే ఖచ్చితంగా వస్తారు తీసుకొని వస్తారు.
ఆ అన్నారాలే శివుడు గదా ఆ అట్లా అందుకే అట్లా కంపల్సరీ మంచిగా
ఇంకా మీ సైడ్ చెట్ల చెట్లల్లో పోతారు ఇప్పుడేనా ఆశ
ఆ ఇప్పుడే ఆషాడంలోనే చెట్ల తీర్తాలని పోతారు వండుక తిని వస్తారు బానే ఊర్లలో బాగా జరుగుతది. ఇక్కడ మా సిటీలో ఏం జరగదు కాని ఊర్లలో ఇప్పుడు ప పత్తి గింజలు ఏస్తారు కదా ఆ పత్తి మొలకలు అట్ల మొలగగానే ఇంకా చెట్లా తీర్ధం అనేసి వెళ్ళి అంత మొత్తం వాడ మీద అందరు పోతే ఎంత బాగుంటది
అవునవును
బస్తీల అందరు వెళ్ళిందంటే ఇంత బాగుంటే చాలా బాగుంటది అన్న ఇప్పుడు వర్ష్ షంబడి చెట్లు గాని ఏవైనా కూడా మంచిగా చిగురించి ఎంత ప చటి వాతావరణం మంచిగా ఉంటదన్నట్టు ఇగా ఆ ఫీలింగ్ అంటే ఎంత బాగుంటదంటే అంత బాగుంట
చాలా బాగా అనా ఆ అట్లా మా వాళ్ళు నవ్వుతారు చెట్లలోకి పోతున్నామని అంటారా అక్క వాళ్ళు
ఆహా అది రాంగ్వాడ్ అంటారా
ఆహ రాంగ్ వడ్ అని కాదు చెట్లల్లో ఏంది చెట్లల్లోకి పోతారు ఏ చెట్లల్లో పోతార అని అంటారు
చెట్లా తీర్థమంటారు అన్నమా
అంటే ఆ అలా పోయిన ముసలి వాళ్ళు ఉంటారు కదా ముసలి వాళ్ళు కళ్ళు దాతారన్న ఇదితో వాళ్ళు నవ్వుతారనమాట ఆ మా ఇంట్లో
ఓకే ఓకే ఆ మీ సైడు కొమురవెల్లి ఇట్లా మల్లన్న పట్ నాలు అట్లా చేస్
ఆహా ఆహా ఆహా చేయరు
మాకు ఇంటి ఇంటికి ఉంటాయి తెలుసా మల్లన్న పట్నాలు మల్లన్న లగ్గమంట్రు ఇప్పుడు మా అంటే మా అత్తయ్య వాళ్ళకు ఇంట్లో లేదు అక్కడ దేవుడి దగ్గర అంతే ఏస్తాం ఆ ఇక్కడ మా తెలంగాణలో కొమురవెల్లి మల్లన్న అని ఫేమస్ తెలుసా నువ్ అసలు విన్నావా
ఆ వేములవాడ రాజన్న వీళ్ళిన్నా గాని
ఆ వేములవాడ రాజన్న ఇంకా కొమరవెల్లి ఇది మల్లన్న స్వామి అన్నట్టు అంటే మాక్ ఎందంటే ఇంట్లో ఏం చేస్తారు ఆ ఇంట్లో పుట్టకు వెళ్ళి పుట్టలా పుట్టల మట్టి అంట్ అంటే దాన్ని బంగారం అంటారు అన్నట్టు మా భాషలో పుట్టమాటి తీసుకొచ్చి ఇంకా దేవుడికి గద్ద లెక్కనేేసి మొత్తం బంతి పూల తొట్టి కట్టి ఆ ఆ రోజు అంత పూజలు ఉంటాయి తెల్లవారి మళ్ళా ఒక రెండు ఏమంటరు సర్వర్లలో బిందెలు అన్నట్టు అవీటిలలో ఒకటి స్వీట్ టన్నం ఒకటి పులుగన్నం అండి మళ్ళ ఒకదాంట్లో చారు ఒకదాంట్ల పప్పు ఇట్లా దీపం రెండంతరాల బోనం అని మూడంత్ త్రాల బోనం అని ఇట్లా చేస్తారు ఎవరి ఆ ఎవరి సాంప్రదాయం ప్రకారం వాళ్ళు మా అమ్మ వాళ్ళదయితే రెండత్రాల బోనం ఉన్నట్టు అట్లా చేసి తారు అట్లా చేసి ఇంకా ఆ అది ఆ మొత్తం పట్నం అంటే ఇట్లా ముగ్గులెక్కన అన్నమాట గిట్లా ప ట్నంమంటే ఇట్లా ఇంత ఎడల్పు తోటి దేవుడి దగ్గర అంత బూజ పట్నం వేసి ఒగ్గొళ్ళేస్తారు ఒగ్గొల్ అంటే ఐడియా ఉందా
అదే గదా మ్మల్ వాళ్ళు కథలు చెప్తారు
ఆ కథలు చెప్తారు చూడు వాళ్ళు అక్కడ దేవుడి దగ్గర పట్నాలు ఏసే వాళ్ళని ఒగ్గోళ్ అంట్రు వాళ్ళొచ్చి ఇంకా మలన్న పాటలన్నీ ఇట్ల పాడి అన్నీ జేసి ఇంకా ఇద్దరు భార్యభర్తలు సేమ్ అదే పూజల్నే అల్ళే కూర్చోవాలే మల్లన్న లగ్గమైనట్ ట్టే సేమ్ భార్యభర్తలకు కూడా లగ్గమ్ చేస్తారన్నట్టు ఏ సేమ్ మన పెళ్ళిళ్ళ మనకి ఎట్లా ఇవి ఏమంటరు బాసింగాలు కట్టడం ఇంకా సేమ్ ఆ మనకి ఇగ ఆ దేవుడికి లగ్గమ్ చేసినట్టు అంతరు అన్నట్టు కానీ ఆ పట్నాలకి ఇంత్ ఎంటర్టైన్మెంట్ ఉంటది తెలుసా చాలా ఆడపడుచులం ఇప్పుడు మేము ముగ్గురమా మా పెద్ద నాన్న వాళ్ళు మా అమ్మ వాళ్ళు మా డాడీ వాళ్ళు అన్నట్టు ఇంక అందరు కలిసి చేసుకుంటే ఆళ్ళు మా పెదనాన్న కూర్చ్ తుర్లు ముగ్గురు మేము ముగ్గురం ఆరుగురం ఆడపడుచులం మేమే మంగళ హారతి పట్టడం అంత మంచిగ జరుగుతది మేం కొత్ కొత్త బట్టలు తీసుకెళ్తాం వాళ్ళు మాకు కొత్త బట్టలు ఇప్పిస్తారు ఆడపిల్లలం కదా ఊమ్ మేము ఫ్యామిలీ మొత్తం త్తానికి మేము పెట్టాలి మళ్ళీ మాకు రిటర్న్ లో వచ్చేటప్పుడు వాళ్ళు మాకు పెట్టి పంపిస్తారు అనమాట
ఊహు
అట్లుంటది చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తది మా పాప అడుగుతది ఇంకెప్పుడు జేస్తారు మళ్ళా దేవుడికి అనేసి ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఉంటది అన్నట్టు ఊ అట్ల
ఏ ఫైవ్ ఇయర్స్ తర్వాత అప్ అప్పుడు ఎప్పుడైనా చేసుకోవచ్చా
ఆ ఫైవ్ ఇయర్స్ కు వన్ టైమ్ ఫైవ్ ఇయర్స్ కు వన్ టైం అట్లా చేస్తారు ఎక్కువ ఏ టైమ్ లో చేస్తారంటే ఇవేమంటారు సట్టి వారాలంటారు చూడు డిసెంబర్ నుంచి మొదలుకొని జానవరి ఫిబ్రవరి దాకా ఏస్తారు శివరాత్రి వరకి
ఆహా
డిసెంబర్ జనవరి ఫిబ్రవరి అట్లేస్తరు
ఆహా
ఉమ్ అదే టైం
ఇంకా ఈ వేముల వాడ మల్లన్నా గూడా జేస్తరా
వేములవాడ శివుడు శివున్ దన్నట్టు ఆయనకు ఏం లేదు ఆయనకు వెళ్ళ్ వెళ్తరు ఆ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఆ అక్కడికి వేములవాడకెళ్ళి ఇంకా దర్శనం చేసుకొని ఆ అదేమంటే ఏమన్నా ఎత్తు బెల్లము అట్లా మొక్కుబడి మనం ఏం మొగ్గకుంటే అది అది పెట్టేసి ఆ ఇంకా కోడలు గట్టడం అంటరుజూడు ఆయన శివుడు ఆ శివుడు అంటేనే ఎద్దు రూపం గదా ఇట్లా ఇప్పుడు ఆవును శివుడు అని అంటాం గదా అట్లా ఆడ కోడలు గట్టేయడం అని అంటారు అన్నట్టు రే ఆవులు ఉంటయ్ చాలా ఆవులు ఉంటయ్ ఒక కోడకి టూ హండ్రెడ్ లెక్కనే మొన్న జోడు కోడలు కట్టెసినాం మొన్ననే మేము వెళ్లేసి వచ్చి నం మా మా ఫ్యామిలీ మొత్తం మా అత్తమ్మ వాళ్ళు మామయ్య మామయ్య మా ఆయన వాళ్ళు అందరం అన్నట్టు ఇగ మా మూడు ఫ్యామిలీలు మా అత్తమ్మ మా మామయ్య అందరం వెళ్ళినం గదా అక్కడ ఇంకా అందరు బాగుండాలి అనేషి మొక్కుకొని ఇగ కోడల్ సట్టేయడం ఉంటది జోడు అంటే ఇద్దరం అన్నట్టు భార్య భర్తలు ఇద్దరం గదా జోడు బాగుండాలి గదా అనేషి అట్లా అట్లా అంటారు అన్నట్టు అది ఇద్దరు భార్యభర్తలు కట్టేస్తారు అట్లా మొక్కకొని అట్లా అట్లా బాగుంటది ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటది మనం తెలుసుకుంటే తెలుత్తది
అదే అదే గందులో ఈ గా సమ్మక్కసార్లమ్మ జాతర వచ్చిందంటే ఇంకా
ఓ వామ్మో మస్ సో ఫేమస్ మా సైడ్ దెలుసా ఇంటింటికి ఆటలే ఇంటింటికి ఆటలే ఆ మెత్తు బంగారం ఇయ్యడం ఇంటింటికి యేరాలి ఇప్పుడు నేను ఇంట్లో ఏదైనా ఆపతి ఉంది నేను ఖచ్చితంగా ఆమెను నమ్ముతా నాకు ఆమె ఖ చ్చితంగా నా కోరిక దీరుస్తది అని నేను గట్టిగా నమ్ముకున్నప్పుడు మొక్కుతా అన్నట్టు నేను ఇప్పుడు మా ఆయనకి ఏదన్నా ఆపత్తు ఉన్న నాకు ఏదన్న ఉన్నా గూడా మా ఆయన ఎత్తు బంగారం ఇస్తా అంటే ఇట్లా మొక్కుతరు బంగారం అంటే ఏంటిది అదేమంటారు బెల్లం అన్నమాట ఆ ఆయనకు కొత్త బట్టలు యేషి ఆయనను దీసుకపోయి తరాజులో గూర్చు ఆ ఆ షాప్కి దీసుకెళ్ళి దాంట్లో తూకం యేసి ఇంకా బెల్లం ఆయన ఎత్తు దీసుకొని ఆ బెల్లం బుట్టల్ని ఇంటికి దీసుకొచ్చి మళ్ళీ అమ్మవారి దగ్గర మాకు ఇంట్లో దేవుడు ఉంటాడు మా తమ్మక్క అని ఆ ఉంటది దేవుడు ఫోటో ముందు పెట్టి అంద పూజ జేషి మళ్ళా ఐదుగురు దేవుడు వచ్చేటోళ్ళు ఉంటరు దెలుసా దేవుడు దూలే వాళ్ళు
ఆ ఆ
వాళ్ళని దీసుకొచ్చి ఓడి నింపుతారు బెల్లం ఓడి నింపినంక వాళ్ళకి దేవుడు వస్తది దేవుడొచ్చి అంత మంచిగా చేసిర్రు అని మంచి చేస్తే మంచి జేసిర్రు అని లేదు ఇంకా నాకు తృప్తి గాలేదు అనేషి చెప్తరు యాటను గోస్తరు ఆ రోజు కోసి ఇంకా అతిధులకు భోజనం బెడతరు పిలిచి అందరికీ చుట్టుపక్కల అందరికీ చుట్టాలకు వాళ్ళకు వీళ్ళకి యాట పెద్ద యాట కోసి పె టి ఇంకా మళ్ళా ఆమె దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక రెండు బుట్టాలు బెల్లం బుట్టాలు ఇంతింత పెద్దవి ఉంటాయి కదా అందులా చూస్తావు యూట్యూబ్ లల్లా జాతర ఎలా జరుపుతా అలా ఎత్తు నీ ఆ తీసుకొని ఎళ్ళి ఇంకా ఆమెకు రెండు ఉంటాయి కదా ఆ సమ్మ క్క సారలమ్మ అని ఇంకా తల్లి ఒకటి పిల్లకొకటి అనేసి రెండు బుట్టలు చెరొకటి నైవేద్యంగా సమర్పిస్తారు అన్నట్టు అక్కడ
హూహూ
హూమ్ చాలా బా జరుగుతది తెలుసా మీరు ఎళ్ళిర్రా ఎప్పుడైనా
ఏం లేదు మేము అసలు తెలంగాణ ఈ హైదరాబాద్ దీని తర్వాత ఇంగ అసలు ఎప్పుడూ రాలేదు ఎక్కడికీ
అవునా అక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయి అంటారు అన్నమాట ఎక్కువ
ఆహా
ఊ సర్లే
చాలా వరకూ ఇదే ఇంతా ఈ యూటూబు యూట్యూబు ఇన్స్టా దీనిల్లో చూసాం
అవునవును మా వన్ ఫిఫ్టీన్ డేస్ ముందు నుండే ప్రతి ఇంటికి ఒక యాట కోస్తారు ఆమె పేరు మీద తెలుసా
ఆహా
పున్నం అంటరే సమ్మక్క పున్నం అంటారు అప్పుడు పున్నం నుంచి స్టార్ట్ అయితది ఇంకా అందరూ ఇంటింటికి యాటలు ఇంటింటికి పండగ చేస్తారు అట్లా ఊ చాలా బావుంటాయి
అయినా ఎంతైనా టూ అడువులు కాబట్టి
హూమ్
అడువులల్లో బాగా ఆ అంటే నమ్ముతారు బా నమ్ముతారు ఆ అడివి దేవతలు పూజలు ఎక్కువ చేస్తారు గా తెలంగాణ
అవునవును చాలా
ఇంకా పోచమ్మని చేస్తారు
అవును ఎల్లమ్మ కానీ పోచమ్మ కానీ
ఆం
అమ్మక్క కానీ ఇవన్నీ నీసు దేవుళ్ళు కదా ఇప్పుడు నేను చెప్పిన కొమ్మి రవెల్లి మల్లన్న వేములవాడ శివుడు అంటే ఇవి గొల్ల దేవుళ్ళు అంట్రు గొల్ల దేవుళ్ళు అంటే నాన్ వెెజ్ నడవదు ఫ్యూర్ వెజిటేరియన్ ఫ్యూర్ వెజ్ మొత్తం ఉమ్ ఆ అక్కడికి వెళ్ళాలంటే మనం చాలా శ్రేష్టంగా చాలా సచ్చగా ఉండాలి
హాహా
ఆట్లా
చాలా వరకూ అంటుంటారు మేం పోచమ్మని చేసాము మేం ఎల్లమ్మ అదే ఎల్లమ్మని చేసాము
ఎల్లమ్మ నా ఔ అది ఉంటది ఇయర్లీ వన్స్ కంపల్సరీ పోచమ్మ తల్లి చేస్తరు ఇయర్లీ వన్సు ఆ అది ఎల్ల అమ్మకు పోచఅమ్మకు ఇది స అమ్మ అక్కకు కంపల్సరీ ఎస్ స్తార్ ఇవ అన్నీ నాన్ వెజ్ దే వెజ్ నాన్ వెజ్ దేవతలు కాబట్టి కంపల్సరీ వాళ్ళకి మొక్కు ఉంట అది ఇంటి ఇంటికి మొక్కుతారు కాబట్టి ఇంకా చేస్తారు
ఇంక ఇప్పుడు మొదలవుతుంది ఆషాఢం ఆషాఢం బోనాలు
ఆ బోనలు ఇప్పుడు అంతా వెళ్ళ అమ్మా వెళ్ళమ్మా బోనాలు అంట్రు కదా
ఆహా
ఇక్కడ బల్కంపేట వెళ్ళ అమ్మా అని వచ్చినావా నువ్వు ఓ మీరు ఎప్పుడ అన్నా దర్శనం చేసుకున్నారా చేయలేదా బావిలో ఉంట అది తెలుస అమ్మవారు
ఆహా
విగ్రహం బావిలో అమ్మవారు బల్ క్కంపేటలో మేము వెళ్ళినం టెంపుల్ బావిలో ఉంట అది ఎళ్లా అమ్మ పుట్టడం బావిలోనే పుట్టింది అన్నమాట
ఆహా
చరిత్ర ఉంట అది నేను దాన్ని లైవ్ లో చూడ్ డాల అనుకున్న చూసినా అక్కడ బల్కంపేటలో ఉంటది ఇక్కడ హైదరాబాద్ లోని
ఆహా ఇంక ఇప్పుడు పెద్ద అమ్మ బోనాలు చాలా ఉన్నాయి కదా హైదరాబాద్ లో
ఆ పెద్ద అమ్మ బోనాలు కూడా చేస్తారు
ఎప్పుడు నుంచో స్టార్ట్ అంట ఇంక ఇప్పుడు నుంచి
ఈ రోజులు ఇప్పుడు ఆ చేప్ ఫ్టీన్ ఫిఫ్టీన్ ఆషాడం స్టార్ట్ అయిత అది సండే నుంచి స్టార్ట్ అయిత్ ఆల్రెడీ బో లస్కర్ బోనాల అని గోల్కొండ బోనాలని లాల్ దర్వాజా బోనాల్ అని
అవును
కొల్కొండ బోనాలు అన్ని ఇంక ఒక్కొఒక్క ప్లేస్ లో ఒక్కొ ఒక్క విధంగా జరుగుతాయి
అవును అందులో మాదా